హలో హలో ఎం చేస్తున్నరు తిన్నవ
తిన్నామండి కొంచెం పక్కకు పోరాదండి
పక్కా కొచ్చిన అండి ఏం కూర ఆ తిన్నామండి
ఈరోజు
అవునండి ఎక్కడదండి బిర్యానీ
మా ఇంటి ముందటోళ్లు సర్పంచ్ అయలాండి
అవునాండి
అయితే ఇగ దావత లేదా అంటే ఈరోజు బిర్యానీ తెప్పించలేండి నా కోసం మీరు తిన్నారా అండి
అవునండి మరేమి మరేం కూర అంటే ఇంకా అంటే అదేంటిది కోడిగుడ్డుంటే పులుసు తెలుసా అండి మీకు
తెలుసా అండి తిన్నరు మర్చిపోళ్ళండి ఇప్పటికే
ఆ అవునండి మర్చిపోయినమండి
ఉమ్ ఏం చేస్తున్నారండి పొద్దున్నక ఏం చేసలాండి ఈరోజు
ఏం లేదు మేము రాత్రి మా ఊరు ఇంటి ఊరుపోయిన్నామ్ అండి మా ఇ ఊన్ మా ఇన్ ఊర్ పన పోయినామా అక్కడి కొసేపు తిరిగినమండి పని ఉంటే పని చూసు కున్నామండి ఇక పన్నెండు
అవునా అండి
అలాగా ఇన్ ఇంటికి వచ్చినండి
అవునా అండి సాయంత్రం పని చేసిళండి మీరు అ
ఏ
ఇద మ దో వస్తు కూడా ఇల మా దోసుడి పోయిందండి
అండి ఇంకా చేసిల్లా అండి రమ్మన్లేదండి నీకు ఫోన్ చేస అనను ఫోన్ చేసినప్పుడుయినా రమ్మన లేదా నిన్ను ఆ
రమ్మనలేదాండి
అయ్యో ఎందుకండి అవునా అండి రమ్మనట్టు ఉందండి మీసారి గిన్నె
మోన్న చెప్పింది కాని మళ్ళ నిన్న గుర్తు చేసింది కాని మళ్ళీ ఇయల పోయినాక నీనే ఫోన్ చేసినక అప్పుడు ఎసింద అప్పుడు చెప్పిందండి పోతానని
అవునండి మీరు ఊరిపోతా అన్నారు కదండి మరి ఊరిపోత్ ఉన్నదాని చెప్పలేదేమో అండి మరి అప్పుడు
ఏవో ఒక చెప్పార కదండి పోతాన్నాని
చెప్పలేదండి నీకు ఫోన్ చేసి అయినా నిన్న అయినా పోతున్న అనీ
చెప్పలేదండి పోదాం అన్నది కాని మొన్న అన్నదండి పోదామని
అవునా నిన్న ఫోన్ చేసి చెప్పలేదండి పోదామని
చెప్పలేదండి
అవునాండి
మీరేం చేసిలాండి ఊరికి పోయి
ఏం లేదండి పని చూసుకున్నాం మళ్ళీ మరినామండి మా అదృష్టం ఏమో మాకు ఆడోలు అసలే ఏ దగడ్ ఆటో ఎందుకో మాకు పోయేటప్పుడు తొందనే దొరికింది వచ్చేట అప్పుడు తొందనే దొరికిందండి ఆటో
ఇవాళ మీరు అదృష్టం మత్తులండి
అవునండి మేము ఈరోజు అదృష్టం మతురాలం
ఉమ్
నిన్న మాకు ఇద్దరం వెళ్ళినమండి
అడ ఏం తినలేదండి పోయిన కాడ ఊరి పోయిన కాడ
లేదండి తినలేదండి
అ అట్ల పోయినప్పుడు తిన్రవలండి అదొక గుర్తింపు
గుర్తింపే కాని ఇగ థిన్ రాలేదండి ఇంటి దగ్గరికి వెళ్ళాలా అనే ఒక ఆద ఉండే అండి ఏం తినలేదండి వాటర్ కూడ తాగలేదండి ఈవెన్
అవునా అండి గట్ల పోయత్తర అండి మరి మంచిగ జ్యూస్ తాగాలి ఆక్కడ జ్యూసులు ఉంటాయి కదా అండి ఉరికాడ
ఏమోండి అదంత చూసి తియాలని అంత అది లేదండి ఎందుకో ఈ ప్చ్ మంచిగ అనిపియాలేదండి ఫ్రెండ్ ఉంది రమ్మంటే రాలేదు లేకుండా పో లేకుండా అమ్మ తో పోయి మంచిగ అన్ని తిరి అన్నీ చేసే చేయనొచ్చండి అండి
అంతేనా అండి
అవునండి నిజంగ అసలు మేమేం తినలేద ఈరోజు
అవునా అండి
హ్మ్ మాది ఏదో పని చూసుకున్నాం డైరెక్ట్ అటక్కడికి వచ్చినాం అట అటు వాడి రా గనే చాలా మంది అయింది చాలా మంది ఇగ ఐనంక ఇంకొక ఉండేనండి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అనట్టమే
అవున అండి
ఆ మా ఫ్రెండ్ వాల్ల మా బెస్ వాళ్ళ అక్క వాల్ల దాల అన్నట్టు ఆమె ఆమె కూడ మా ఆటో లోనే వచ్చింది అండి
అవునా అండి
హ్మ్ అవునండి ఏమోనండి నే నేను ఉరి పోనంట ఉరి పోతే మాతో మేము ఉన్నాము ఒక్కటే అట్టలో వచ్చినప్పుడు ఓటే
ఒ
హ్మ్
ఇగ చెప్పండి మీరు పోయిన పని సక్సెస్ అయింద అండి
ఆ సక్సెస్ అయ్యిందండి అసలు నేను పదిహేను రోజుల తర్వాత సక్సెస్ అవుతుంది అనుకున్నాండి కాకపోతే పోగానే సక్సెస్ అయిందండి నచ్ చేతిలో కూడ వట్టిది అంటది
అవునా అండి
అదండి రేపు రేపు యాక్టివిటీ అయితదట అండి
అవునండి ఇంకేంటి పార్టీ లేదా అండి మరి
ఎ చి దానికి పాటిస్తారా అండి మీరు అ అండి మీ మా ఇంటి కొత్తే అదే పెద్ద పార్టీ అండి
దేనికైన దావత్ తీయ్యాలంటే దేనికైన ఇయ్వచ్చు అండి చిన్న వాటికి గూడ ఇయ్వొచ్చు
అదే అండి మీరు ఒత్తేనే నాకు పెద్ద అది అండి ఇంగ ధావత్ అంటే ధావత్ అంటే అది ఇం చిన్న విషయం అండి
అవునండి రేపు రంజాన్ అంటే కద పీర్ల పండగ అట కదండి
టన్డి
హ్మ్
హ్మ్
చెప్పండి ఇంక
న్నారాండి
ఏం లేదండి ఇల్లు ఉతానండి మా ఇంటికాడ
నవునానండి
ఏదో ఒక పని చేయాలి కదాండి తిన్నది అరగనికి
అవునండి మరి అసలే మీరు ఇప్పుడు బిర్యానీ తిన్నారు మళ్ళీ
ఆ అసలుకే బిర్యాని తిను
అహ
మీ మమ్మి గి ఇట్లా ఎడవేళ్ళండి మీ అమ్మ గ ఇట్లా
ఏది లేదండి ఇంటి దగ్గరనే ఉన్నారండి.
బావున్నారాండి మీ అమ్మ వాళ్ళు?
మ్ బానే ఉన్నారండి. మీ అమ్మ వాళ్ళు ఎటు వెళ్ళండి
మా అమ్మ వాళ్ళ ఇయాల ఊరికి వెళ్ళండి.
ఆ
ఊరికి వెళ్ళండి
ఏవునం మీరు ఒక్కరే ఉన్నారాం
ఆ మేమ్ ఒక్కలేం ఉన్నామండి ఇంటికాడ
అవునా అప్పుడు మ ఆ వస్తామండి మీరు పిలిచింది కదంటే మీరు ఒక్కరే ఉన్నారంటే నేను వస్తానండి మీ ఇంటికి
వారు తొందరగా వేద్యస్తా
ఆ సరే అండి వెయిట్ చేయండి వస్తా మీ నాన్న కూడా లేడా అండి?
లేరండి ఇద్దరు వెళ్ళండి బండిపైన
అవునండి ఇయాళ రారా అండి మరి?
వస్తారండి మా అత్త మళ్ళ నానే అనిపోతే వీళండి.
అవునాండి
చనిపోయిన కళు పోయినప్పుడు అరు ఆ రోజే వస్తారు కదండి.
ఆ అవునండి ఆరోగ్యం వస్తదండి.
మీక్కడ వాన పడతాంద అండి?
ఎర్రగా చ్ ఎండ పోతే కర్రగా అయచ్చటట్టు ఎండ కొడుతుందండి.
ల్ ఎళ్ళక అండి కర్రగా అయితరు.
నేను ఉండేది బ్లాక్ అండి. ఇగ మళ్ళీ అందులో కర్రగా పిల్లగా అనేది ఏంటి అండి.
తెలీదు దొడ్ మెట్ట ఉంటుంద
ఏంటిదానిది
కుంట రాంతార
ఆ అదన్న నయమనే నా కంటే
తెరన్
అవునండి
మ్ చెప్పండి ఇంకా
చేయాలి ఏం లేదండి ఇంగో నేను ఇక్కడ మా లాస్ట్ రూమ్ లా కుర్ చేసుకొని కూర్చొని మీతో ఫోన్ మాట్లాడుతున్నాను. మా అక్క వాళ్ళ అందరూ ఆడ ముందట ముయ్ ఇంటి ముందడ ముచ్చట్లు పెడుతారు నేను ఒక్కదాన్నే మొయ్ ఇక్కడ కూర్చున్నా మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు మంచి ఆడు కుంటారు వాళ్ళ నన్ను మురించే ఓడుతున్నారు
అవునా అండి మా అమ్మ వాళ్ళు ఇప్పుడ చనిపోయిన అక్కడ పోయి
అవునండి అనుకున్నాం అనుకోలే వాళ్ళు వచ్చే వాళ్ళ కొ ఊరెళ్ళ అవ్వుసు అండి
అవునండి
ఆ అండీ
ఉ
మయి మన్నా ఇంకా మీరేమన్నా కూరలు ఇలా వండుతారా అండి మరి
నాకేమి వంటరాదండి మీకు వంటచ్చా
నాకి కొన్ని కొన్ని ఉండొచ్చండి
ఉ
ఉమ్
చెప్పండి ఇంకా
ఏముందే ఏం లేదు మీరే చెప్పాలి ఇంకా
కరిపోతారుండి ఇప్పుడే
డ స్నానం చెయ్యినికి వెళ్తారా అండి మీరు బాగా పట్టించు సండ్రాండి ఇలాంటివి చూ
మా ఊరుల మా అమ్మ వాళ్ళు పట్టించుకోరా అండి మీరు పట్టించుకోరా అండి
మేమంటే నేనైతే అంతగానం పట్టించుకోనండి
అంటే చనిపోయిన కాడపోయొచ్చాక స్నానం చేరండి
ఆ స్నానం చేస్తా కాని అంతగనము అంటే ఇంటి దగ్గరని అలా చేస్తదని అట్లా వెళ్ళి స్నానం
మరి పత్రక అండి దో మరి
ఇక ఒక్కొక్కసారి ఇంట్లోకి కూడా పోయిస్త డి అంటే ఇప్పటి వరకు యితే నేను చ అంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి రాలేదండి అంటే మా పాల వాళ్ళు ఉంటారు కదండి అలా చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి వస్తాం ఆమెలాగ చుట్టూ ఉంది కాబట్టి పో అక్కడ తాకపోతే అక్కడనే చేస్తాం కదా అని మనం స్నానం
మా ఇంట్లోకి పిల్లి వస్తడు కానీ మా ఇంట్లో వచ్చాడ కవెనకాల ఉన్నాయి తింటాది క పిల్లి
అవునా అండి మీరు పత్త గింజాలు ఇట్లా పెడతారడి పొలం ఉందా
ఆ లేదండి మాకు
లేదండి మీరే అంటే అవునండి మీకేం లేదా అండి
మాక్ ఏం లేదు మాకు కూడా ఏం లేద అండి
మేము ఉన్నది మనుషులమే ఉన్నామండి మా దగ్గర ఏమి లే
అంతేనా అండి
అంతేనండి
ఉమ్
ఉ తిన్నారండి బిర్యానీ తిన్నారు కదండి మంచిగా తిన్నది అరిగేదాకా పని చేయండి
ఓకే అండి
ఆ ఆ సరే అండి బాయ్ అండి
బాయ్ అండి